ఏం లేదు నువ్వేం చేస్తానవ్
ఏ ఏం లేదు ఖాళీగనే కూర్చున్నా తిన్నవా
ఆ తిన్నా నువ్ తిన్నవా
తినలేదు మధ్యాహ్నం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చేసినవ్ ఎటు పోయినవ్ అప్పుడు
బయటికీ పోయినా మా ఫ్రెండ్స్ గాల్లోస్తే బయటికీ పోయినా
ఉ మళ్ళీ ఫోన్ చేస్తానవ్ ఫోన్ చేయలేదు
ఏ చేద్దామనుకున్నా ఛార్జింగ్ లేదు ఫోన్ లా
చేత్త చేత్త నువ్వు చేత్తవేమో చేత్తవేమో అని నేను అట్లనే చూసినా ఇక నువ్వు మళ్ళీ మెసేజ్ చేసినవ్ కదా
ఆ చేసిన
నువ్వు మెసేజ్ చేసేసరికి నేనేం చేసినా ఇగ నువ్ మరి బిజీగా ఉన్నావేమో అని మళ్ళీ పొట్టీగానికి చేసి మాట్లాడిన
ఏమంటాండు వాడు
ఎ మాట్లాడిండు హాస్టల్లో ఉన్నడంట
ఆహా అభిషేక్ గాడు ఏమంటాండు
వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాడు
అభిషేక్ గాడు ఫోన్ లిఫ్ట్ చేత్తలేడా
లిఫ్ట్ చేస్తలేడు వాడు
ఆహా
ఈ పొట్టీగాని పొట్టిగానికి చేసినప్పుడు భుంగమహేందర్ గాని గురించి అడిగితే వాడు ఫ్రీ ఫైర్ ఆడుతుండంట కదా
అవునా మ అనా క ఫోన్ చేయల వాడు
నువు కూడా ఆడతవ్ కద వాంతోటి
ఆ ఆడతా గాని వాడు ఫోన్ చేయలేగా మరి
మరి నేను పొట్టిగాని అడిగితే వాడు బుంగగాడు ఫ్రీ ఫైర్ ఆడుతుండు అని చెప్పిండు
ఆ
ఇగ అడుగుదామా అప్పుడు అడిగిండు మరే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినావా అని అడిగిండు పొట్టిగాడు గాని లేదు వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేస్తే నేను బయటికి పోతున్నా టెన్ మినిట్స్ ఆగు అని మెసేజ్ చేసిన అని చెప్పిన
అవునా రేపు వత్తన్నవ మరి కాలేజ్ కి
వత్తానా ఏమంటండు కెమిస్ట్రీ సార్ ఎందుకు వత్త లేవు క్లాస్కి నేను కెమిస్ట్రీ క్లాస్ వత్తలేనా
ఎప్పుడు వచ్చినవు నువ్వు అసలు నువ్వు మొన్ననే వచ్చినవు మొన్నగు రాలే అసలు ఎప్పు అలండే
నేను మొన్నస్కల్ కాలేజ్కి వచ్చిన నేను
రాలేగా
నేను కాలేజ్కి వచ్చిన రోజు క్లాస్కి వత్తనా రానా
వత్తవ్ వత్తవ్ గని సార్ కావు పడుతలేవాటగా మరి
ఇగా వాని కళ్లు కనవడత లేవ ముందు బెంచిల్నే కూసున్నా ఊక నన్నే అంటాడు ఊక నన్నే అంటాడు ఈ ఇ మెంటల్ మోహపోడు నీకు ఎన్నేసిండు ప్రాక్టికల్ ల్యాబ్ మార్క్స్
ఓ ఓ గ్రేడ్
నాకు ఎ గ్రెడే ఏసిండు
ఏనా అదే అడు తన్ వా
నేను అదే అడుగుతానా మరి
ఆ
అసలు ఆయన చేబట్టి నాకు ఇంకా గ్రేడింగ్ తక్కువ వచ్చింది.
అవునా
అయన మంచిగా ఓ గ్రేడ్ ఏసేది ఉంటే నాకు కూడా మంచి గ్రేడ్ వచ్చు ఇంకా ఇంటర్నల్ మార్క్స్ కూడా తక్కువే సిండు
అవునా
నీకు ఎన్ని ఏసిండు
ఏమో మానాకేట్ట తెలుతాయి ఇంటర్నల్ మార్కులు
నువ్వు చూసుకోలేదా పేపర్
ఎవఎప్పు మాకు ఎవ్వల్ చూపెట్టలే అసలు
ఆ షీట్ల అటెండెన్స్ షీట్ల ఎస్తాడు మార్కులు ఎసి ఉ ఉంటాయి
ఏమో మా మేము చుళ్లే మరి
నేను జుష్ణ పద్నాలుగో పదమూడో ఏషిండు పద్నాలుగో పదమూడో ఎసిండు అసల్ కేే రానోల్ల కేేమో మల్ల పద్దెనిమిది ఏసిండు.
ఇర్వేక
ఆ
ఓరి నీ
ఓరిని ఏంది నేను అదే కదా ఈ రోజు అనే అందుకనే నేను క్లాస్ ఒత్తలేను. నేను మేడంకి చెప్పిన మేడం చెప్పిన నేను
ఏ మేడం కెమిస్ట్ర్రి మేడంకా
ఆ కెమిస్ట్రీ మేడం చెప్పినా నేను మరి మేడం మేడం నాకు ఇట్ల ల్యాబ్ మార్క్స్ తక్కువేసిండు ప్రాక్టికల్ మార్క్స్ తక్కువ వేసిండు ఇంటర్నల్ మార్క్స్ తక్కువ ఎశిండు అసలుకి అబ్సెంట్ అయినోళ్ళకేమో ఏమో ఓ గ్రేడ్ ఏసిండు నాకేమో ఏ చేసిన నేనేమన్నా మేడంమ్ ఆయనని అది ఇది అని చెప్పి నేను అడిగిన మేడంని
ఆ మీ మేడం ఏం అన్నది
అడిగితే మేడం అన్నది నేను చెప్తా లేరా నేను మాట్లాడత లేరా అని అన్నది మేడం. మేడం క్లాస్ మంచినే వస్తానుగా మరి మేడ అంటలేదు నువ్వు క్లాస్ కుత్తలేవు అది ఇది అని
మేడం కూడా అన్నది కదా మొన్నా ఒసా సరే నువ్వు కూడాడొత్తలేవని
నేను ఆరు రోజుల తర్వాత మరి అప్పుడే వస్తుిన కాలేజ్ కి వన్ మంత్ తర్వాత మేడం అన్నది ఇం తర్వాత అయినా మాలిక్యూల ఆర్బిటాల్ డేగనం చెప్పినప్పుడు రాలే
వచ్చిన నువ్వు అప్పుడు
వచ్చిన ఓటు చెప్పింది ఏంటూ చెప్పింది
ఆ
మైనస్ చెప్పింది
ఆ ను వచ్చిన ఐద నాకు ఒకళగాను
వచ్చినా ఆ రోజే కదా మీ అత్తయ్య వచ్చింది ఫస్ట్
ఆహా అవు అవునువువును
అవునవునవునవు అంటే మరి నేను వచ్చిన ఆ రోజు ఈ మళ్ళ తర్వాత ఎట్లా జిజ్ఞాస జిజ్ఞాసన అందర్ ఆటే బకిరా
ఆ
ను ఏమ ఇంగ్లిష్ జిజ్ఞాసాకుతున్నా ను్ వాటేవయన
ఒక తామి మన్న మేడం
ఏమంటాంది
ఆ మనం అనుకున్న వాళ్ళు కూడా చెప్తే కొంచెం బాగా వచ్చేది వీడియో అంటేంది
ఇప్పుడు ఏమైందట
ఏమో వా అంతం పాస్ చేసి తీసిరగా వీడియో అసలు అది
పాజ్ చేసి తీసిరో ఏం చేసి తీసిరో లాస్ట్ మూమెంట్ల నన్ను బట్ని మేడ రమ్మను అన్నది
చెప్పినాను వాటినిలా మరి
వాటిని చెప్పినా నేను
పోనా బా ఎప్పుడయింది తీసిరా వీడియో
వీడియో తీసిర్ అప్లోడ్ కూడా చేసిర్ పాపం నేను పోయిన అని చెప్పి ఈ పిల్ ఉంటది కదా బీ జె డ్సీ అమ్మాయి
ఏ పిల్లా
కల ఫంకులు తీసుకొని వస్తారు చూడు అదే ఫ్రెష్స్ రోజు డ్యాన్స్ చేసింది చూడు
సెకండ్ ఇయరా
ఫస్ట్ ఇయర్
ఫస్ట్ ఇయరా
ఇంకా అమ్మాయి ఎవరు ఆమె పేరు ఏం పేరు రవలి ఉంటది చూడు
ఆ రావలియా ఏ బక్క గుంటదామేన
ఆ బక్కాగా ఉంటది
ఆ ఆ
నేను పోయినంక మేడం ఆమెను తీసేసి మళ్ళా నన్ను పెట్టింది
ఆహా తాపని పెట్టామ అన్నన్నా ఇట్లా మరి
ఏంటిది
పాపలన్ బెట్టల అట్లా అ మరి ఎట్లా
తాపర్ల పెట్టరాదు అయితే ఆ రోజు ఏమేందంటే అంటే వాళ్ళ అంతకు ముందు నుంచే ప్రిపేర్ అవుతారు వారం నుంచే ఇప్పుడు ఇంగ్లీష్ గాని ఇవన్నీ నిగాని
ఆ
నువ్ ప్రిపేర్ కాలే ఇంగ్లీషు
నేనేం కాలేగా
అదిచ్చిన మేడం
ఆ మేడ ఇచ్చింది న ఎడ చూసిన దాన్నిగా ఒక్కో పది నిమిషాల ముందు చూస్త అయిపోతుందిని వళ్లేసి కూూసుకోలేదాన్ని
వీళ్ళు అంతకు ముందు నుంచే ప్రిపేర్ అయ్యారు అప్పుడు ఆ అమ్మాయి ఒక పేపర్
ఇంగ్లీషలా
ఇంగ్లీషోల్లు కాదు బాటిని వాళ్ళు
ఆ ఆ అవునవును
వాళ్ళ పేపర్ పక్క తిరియరు కదా
ఆ
వాళ్ళు వీళ్ళందర ప్రిపేర్ అయ్యారు మధ్యలో నన్ను తీసుకవయి
కాదు శారద మేడం తీసిందా వీడియో
శారదా మేడం తీసిందిగా వీడియో ఆమే
మ్మ్ చావు కూడా చావు కొట్టింది కావచ్ సుభావం
పాపం అనవసరంగా అభిషేక్ గారిని తిట్టి తీసుకుపోయి వాని తీస్
ఆ వాన్ని తీసేసింది మళ్ళా ఆవ్
అదే ఇప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి మీరు అట్ల ఇట్లా చేసారు అని అడిగితే ఏమవు పరిస్థితి
ఆ వాళ్ళ మమ్మ అన్నదంటా వాని తోని నువ్వు మేడం రిక్వెస్ట్ చేసి అయిన అల్లానే ఉండు జ్వాలలీలా అన్నదంటగా
వాన్ తోటి అన్నది వాళ్ళ మమ్మీ గాని ఏమన్న అయితే వచ్చి అనలేదు కదా
అవునవును
ఇప్పుడు ఏమైందంటే మనము ఉ ఉండమని అన్నది ఫస్ట్
ఆ
ఉండమంటే మనం ఉండను అన్నాం. మనల్ని ఎట్లా తిట్టింది ఏమన్నది నిన్ను నన్ను ఏమన్నది అట్ల కాదు ఇట్ల కాదు అది ఇది అన్నది నీకు ఫోన్ చేసింద ఆ రోజు
నాకు ఏ చేయలేదు లే లీఫ్ట్ కాలేదుగా మేడం కి పోయి చెప్పినాక అప్పు లెఫ్ట్ అయినా గ గ్రూప్
చెప్పిన తర్వాత లెఫ్ట్ టెనావ నువ్వు ముందే లెఫ్ట్ అయితా అంటివి కదా నువ్వు
అట్లా అన్నా గాని ఇక పోయినాక లెఫ్ట్ అయిది మళ్ళ ఫోన్ చేస్తది కావచ్చు అని చెప్పి లెఫ్ట్ అయినా
ఏ ఫోన్ చేస్త ఫోన్ చేయని అని నేను లెఫ్ట్ అయినా
ఆ ఫోన్ చేసింది అన్నావ్ గా మేడమ్
లెఫ్ట్ లెఫ్ట్ అయినంక ఐదు నిమిషాలకో పది నిమిషాలకో ఫోన్ చేసింది ఆమె
ఆ
నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఎత్తలేదా
నేను ఎత్తలేదు ఏ తెల్లారు వచ్చినంక ఎట్ల పిలుతున్నది
అవును అవును బయటకు పిలిచింది కదా
వ బయటికి పిలిచింది
ఏ నేను కూడా అప్పుడే ఇంక సందు దొరికింది అని నేను కూడా చెప్పిన ఆ మేడం ఇంకా
సందు దొరికింది అని నువ్వు కూడా చెప్పినావు గాని నిన్న ఏదో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్ను ఉండకు చెప్పినట్టు చెప్పలే
ఇక అభిషేక్ గాడు కూడా అప్పుడే చెప్తే మన ప పనిఅవ్వు ఇక
అభిషేక్ కూడా అప్పుడే చెప్తే ఇక నన్నే తిట్టు ఆమే
అదే
కానీ పాపం పాపం వాన్నీ పని చేపించు కాని ఆది అంతా దిప్పి చి తీషేసుడు కరెక్ట్ కాదు కదా
కుపోయి ఆడ తీసుకుపోయి ఈడ తీసుకపోయి ఫోటోలు దిగి
అంతే కదా మరి ఇప్పుడు నీకు వాడు సరే చెప్పట్లేడు వాననికి అంత టాలెంట్ లేదు నీకు నచ్చదు అనుకున్నప్పుడు ముందే జెప్పాలి కదా మనల్ని ఏం ప్పుడో తిట్టింది మమ్మీ ఏమంటది
అవును
ఏమనదట వాని వాళ్ళ మమ్మీ
ఆమె ఏమన్నదట అంటే ఎన్ని ఎందుకుండవు మేడమ్ తీశేషింది నిను మల్ల రిక్వెస్ట్ చేసి ఉండు అని అన్నదట ఏ అదంతా అట్నే తీషిన్ది నే తెలిగుల ఉంటలుగా అని వీడు అన్నాడు అంట వళ్ళ మమ్మీ తో నీ
అంటే వాళ్ళ అమ్మ ఏం అన్నాదంట మరి
ఇగ వాళ్ళ మమ్మీ ఏమంటది ఏ ను్వు తెలుగు ఏంది తెలుగు ఉంటే ఏమో బతకలేమ అని అంటదట జ్వాలి లే ఉంటున వాటంతుక్ తెలుగు తెలుగు గురించి మనం పట్టించుకుంటే మన బతుకలేం అంటందండి
అయ్యో పాప మనవస్రంగా ఇప్పుడు వాని తీసుకబోయి పని చేయిచ్చుకుట అభిషేక్ గానికంటే నందినే మంచి జదువుతద
ఏహె చల్ అభిషే గాడే బాగా చదువు చెప్పాలంటే
అభిషేక్ గాడే మంచిగ చదువుతడు గదా
అవును
దీనికి ఏం అతంది
అదే అదే
ఆమె వీడు పాపం అసలు అనవసరంగా అబ్సెంట్ అయ్యాను గానీ వీడు ఎగ్జామ్స్ రాతే అన్ని పాస్ అయ్యేటోడు
వానికప్పుడు ఏమో ఉన్నాయంట గద ఎగ్జామ్లు
ఏదో పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ ఉన్నాయని జెప్పి హార్టికల్చర్ ఎగ్జామ్స్ ఉన్నాయని జెప్పి వాడు ఈ ఎగ్జామ్స్ రాయలేదు గాని వీడు అనవసరంగా ఈ ఎగ్జామ్స్ క్యాబ్స్
ల్యాబ్ లో వల్ల పాస్ అయ్యాడు లాబ్ ల దాంట్లో పాసయినటునాడు వాడిగ
అవును ల్యాబ్ వల్ల డీటైన్ గాకుండా ఉన్నడు ప్రమోట్ అయ్యిండు సెకండ్ సమ్ముగాని అయినా వాడప్పుడు అది ఇది నెట్టుకు రాగలుగుతాడో లేదో ఇగ మరి
సెకండ్ సెమ్ పక్క రాయాలంటగ
రాయాలి